హలో ఏం చేయ ట్లేదండి చెప్పండి
ఆహా మీ ఊర్లో ఏం పండుగలు అయీ జరుగుతాయండి బాగా
మాది సంక్రాంతి బాగా చేస్తారండి ఇట్ సైడు
అట్ సైడ్ సంక్రాంతి చేస్తారా మ్ ఇంకా
ఇంకా కోడి పందాలు అవన్నీ ఉంటాయి కదండి సంక్రాంతికి
మ్ వెళ్తారా మీరు
ఆ మా ఇంట్లో తీసుకెళ్తే వెళ్తామండి
మ్ హు తీసుకెళ్ళకపోతే వెళ్లరా
తీసుకెళ్ళకపోతే ఎలా వెళ్తామండి
మ్
మ్
ఉంది
ఏంటండి
సంక్రాంతి ఓటేనా ఇంకేం జరగవండి
లేదండి మిగతా వాటి గురించి అంత తెలియదు సంక్రాంతి అయితే బాగా ఎంజాయ్ చేస్తాం
మ్ చుట్టాల వాళ్ళు బాగా వస్తారండి
ఆ అవునండి పేకాట్లు అవన్నీ ఆడుకుంటాం కోడి పందాలకేళ్తాము ముగ్గులు పోటీలు
మ్ హు అన్నింట్లు అవన్నింట్లకేళ్తారా మ్ మ్ ఆ అమ్మవారు గుళ్ళు అవ్వి కూడా దగ్గరగానే ఉంటాయండి
ఆ దగ్గరగానే ఉంటాయండి
ఆ సంక్రాంతికి వెళ్తారా లేకపోతే ఓన్లీ దసరా అప్పుడు ఎళ్తారా
లేదండి సంక్రాంతికి వెళ్తాము ఇగ ఈ ఈయర్ వెళ్ళానండి నేను
మ్ హు మ్ మాకు ఇక్కడైతే దసరాను అవి బాగా జరుగుతాయండి
ఓకే
దసరా బాగా జరుగుద్ది మళ్ళీనేమో బతుకమ్మల్ని పెడుతారండి సంక్ర త్ అది దసరా అప్పుడు మ్ అట్లకి బాగ జరుగ్ చెప్పాలండి
మీకు ఇక్కడ ఏం జరుగుతాయండి బాగా
మాకండి సంక్ ఆ దసరాకి అమ్మవారిని నిలబెడుతారు ప్లస్ ఏమో బతుకమ్మ జరుగుతాయండి.
ఓహో ఓకే ఓకే ఫేమస్ అనుకుంటా కదా అండి తెలంగాణలో
ఆ తెలంగాణలో ఫేమసు మళ్ళీ ఇప్పుడు బోనాలు జరుగు తై అండి ఆషాడంలో జూలై లో స్టార్ట్ అవుతాయండి.
అహ అవునా
అ జులైలో ముందు బత్ ఇది బోనాత్ అండి తర్వాత దసరా అప్పుడేమో ఉ బతుకమ్మలండి మా ఈ రెండు చాలా ఫేమస్ అండి
ఆహా ఓకే
సమ్మక్క సారక్క జాతర అయి కూడా బా జరుగుతాయండి మా సైడ్
అదేలేండి మీరు ఎళ్లారా ఎప్పుడైనా సమ్మక్క సారక్కకి
లేదండి ఫోన్లో ఎవరైనా పెడితే చూడటమే లేతే టీవీ టీవీలో చూటమే కాకపోతే మాకు టీవీ లేదు మాకు టీవీ లేదండి ఎవరింటికనా వెళ్ళి చూస్తాము లేదంటే ఫోన్ లో లైవ్ పెట్టేస్తారు కదండి
ఆ ఆ
అలా చూస్తాం
ఓకే
ఎప్పుడు వెళ్లేదండి చాలా బాగా జరుగుదంటండీ ఉ
ఇంకేంటండి
చెప్పాలండి
ఆ మీరే ఏదో చెప్తున్నారు బోనాల అప్పుడు అని
బోనలప్పుడు మాత్రం ఊరేగింపు జరుగుద్దుగా చూస్తామండి
ఆహా ఓకే బా జరుగుతుదా
బాగా జరుగుదండి మా ఊర్లో కూడా హైదరాబాద్ లో అయితే చ చాలా బాగా జరుగుద్దండి అది కూడా ఫోన్ లో చూడటమేనండి లైవ్
ఊ ఓకే
ఒకసారి మామలుగా వెళ్ళాము అంటే ఆ గుడికి వెళ్ళాము హైదరాబాద్ లో అమ్మవారి అ గుడికి
ఓకే మరి వినాయక చవితి ఎలా జరుగుతుందండి?
వినాయ్ చవితి కూడా బానే జరుగుద్దండి ఇది అంటే నెలప్ పెడతారండి వినాయకుడు బొమ్మలు నిలబెట్టి బా చేస్తారండి వినాయక చవితి కూడా బాగా జరుగుదండి
ఊహు
మాకు ఇక్కడ వినాయ చవితి హైదరాబాద్ లో బాగా జరుగుదండి మా ఊర్ కంట మళ్ళీ ఆంధ్రలో అ చాలా బాగా జరుగుదండి అది కూడా ఫోన్ లోనే చూస్తాం ఎప్పుడు వెళ్లేదు ఆ ఆ ఆంధ్రాలో అయితే అండి వేలువెన్ననుంది తణుకు దగ్గర అక్కడ కూడా చాలా బా చేస్తారండి అ అదై అదై తే నేను చూసానండి లెమన్ వి ఆంధ్రాలో అది కూడా ఛానల్ అవుతుందిలేండి అక్కడ కూడా చాలా బాగా చేస్తారండి అక్కడి కంట బాగా జరుగుద్ది హైదరాబాద్
అదేలే అండి కాఫీ అవి తాగారా
లేదండి చెప్పండి
ఆ కాఫీ తాగారా
లేదండి
అంటే అలవాటు లేదా
ఉంది బ్లాక్ కాఫీ తాతాము ఒద్దు టైతే టీ తాగుతాను ఇప్పుడైతే బ్లాక్ కాఫీ మా అమ్మాయి అడగలేదని చెప్పి ఇంక పెట్టలేదండి
ఆహా ఓకే
మా పాప తాగుతానంటే పెడతాను లేదంటే లేదండి
అదేలేండి వాతావరణం ఎలా ఉందండి మీక్
మబ్బు మబ్బుగా ఉంది కాకపోతే వర్షం రావట్ చెలేదండి ఈ సంవత్సరం మాకు అసలు ఒక చెల్ప అండి ఉ
గాలయినా వస్తుందా
ఆ ఇప్పుడు వస్తుందండి కొద్దిగా గాలి మాకైతే అసల వర్షాలే లేవండి
అయ్యో
చుట్టుపక్కల అంతా పడుతుంద అన్నారు కానీ మాకు అసలు పడని కూడా పడలేదండి
పడతాఏమో లేండి
అ ఇంకాండి మీకెలా ఉంది వరిషాల అవి ఎవన ఉన్నాయండి మీకు
మాకు ఈచ్చేడు వర్షాలు లేవండి
ఉ
పొద్దున్నంత ఉబ్బ తీసేసిందండి బాబా అసలు ప్రాణం ఆగలేకపోయింది
మాకు అలాగే ఉందండి మాకు కూడా అలాగే ఉందండి ఎందుకనో తెలియట్లా
నిన్నే మా ఇంటి దగ్గర బయట చెట్లన్నీ ఉంటే కొట్టేసి కొంచెం నీట్గా చేసుకున్నాం
హ
ఆ పని అంతా సరిపోయింది నిన్న మళ్ళీ ఇవాళ కూడా కొద్దిగుంటే చేసాము
హ
నేనేమో చూసుకోలేదు చేతులు కొంచెం తెగినయ్
కొంచెం ఆయింట్మెంట్ ఏదన్నారా రాయపోయారా
ఆ రాశానండి
హ
స
ట నొప్పులకో టాబ్లెట్ కూడా వేసుకోవాల్సిందండి కొంచెం
అ ఏ నిజమే అండి మీరు గుర్తు చేసేదాకా గుర్తులేదు తెచ్చుకున్నాను గాని మర్చి పోయిన వేసుకోడం డ్
ఉ హు ఉమ్
ఇంకా రాత్రికి భోజనం చేసాక ఏసుకోవాలి
ఉమ్
హుమ్
హు ఇంకా
చెప్పాలండి
భోం చేసారా
భోజనమా అండి అయిందండి మధ్యానం
ఉమ్ చెప్పండి
మీరే చెప్పాలండి
ఏ ఊరైనా ఎళ్తారా మీరు సెలవులకి ఎళ్ళారా
లేదండి ఎక్కడికి ఎళ్ళలేదు ఇంట్లోనే ఉంటామండి
ఉమ్ ఎవరెవరు ఉంటారు
నేను మా అమ్మగారు మా నానమ్మ గారు ఉంటామండి.
హు హు ఉమ్ హు ఇంకా అండి
చె ప్పాలండి
ఏ ఏం చదివారండి
డిగ్రీ అయిపోయిందండి డిగ్రీ అయిపోయిందండి
జాబ్ కు ఎమన్న అప్లై చేత్నూరా
ఉమ్ ఆహా లేదండి చేసే ఇంట్రెస్ట్ లేదని అప్లై చేయ ట్లే ఆహ్ లేదండి
మ్
ఇంట్రెస్ట్ లేదని చెయ్యట్లేదండి మీరు చేస్తారా
ఉమ్
మీరేం చేస్తారండి
నేనైతే ఏమి చేయట్లేదండి
హౌస్ వైఫా అండి
హుమ్ హు హు ఆ
హలో హలో హలో వినిపిస్తుందా అండి హలో ఇంట్రెస్ట్ ఉందా అండి హలో హలో హలో హలో హలో వున్నారా అండి హలో హలో హలో హలో